చెప్పమ్మా వే మాకు ట్రైనింగ్ టూ థర్టీ కి అంటావే అందుకనే బయటకు వచ్చేసినము వే మాసయా బ హలో ఆ ఏందోలే మీ కాదువే ఇయర్ వాళ్ళు నాకు తలకాయ తిన్నారు సర్ వాళ్ళు తలకాయ తిన్నారు ఇ ఏం పని ఉండదు వాళ్ళకి రడ్డి ఫెలోస్ తిన్నావా నువ్వు కళ్ళినవమే వాడు పెద్దోడు అని ఒక పిల్లాడు ఉన్నారే వాడు నేరేడు కాయలిచ్చినందుకు ఎ సూ సూట్ చేసారు వాళ్ళకైతే ఇయ లేదు నాకైతే ఇచ్చినారని అబ్బా తల తిన్నాడవే బా ఒక పాపమ్ మా సీయార్ గాల్ అట్టనే తీ సిందివే కామెడి బండోడా ఏద బండోడానా బండోడానే అవి ఏదో అనింది ఆ అనింది క్లాస్ మొత్తం నవ్విన ట్రిప్లీ వాళ్ళ ముందర కూడా పరువుపోయింది వాడికి
ఊహూ
ఇంకేమివే ఏం చేస్తున్నావ్ నేనే ఏం తిన్నానంటే ఈరోజు మా ఫ్రెండ్ బెండకాయ కర్రీ తెచ్చింది నేను పప్పు పికిల్ తెచ్చాను అన్ని మూడు మిక్స్ చేసుకుని తిన్నాను నేనైతే ఆ బాబుకి ఒక ఒక కర్రీ వేసి మిక్స్ చేసి ఇచ్చా
మాకు కూడా కొంచెం ట్రైనింగ్ లేట్ గా స్టార్ట్ అవుతుందంటే కింద సిక్రూమ్ కు వచ్చినాం
ఆహా ఏమి సిక్రూమ్ లో ఏమంత
అంటే ఆ పాపకి హెల్త్ బాలేదులే అందుకు ఆ పాప కోసం వచ్చ
ఊహూ
కొంచే సేపన్నా పడుకున్నట్టు
అవును లే
ఆ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యికి మళ్ళా వచ్చే అది ఇంకో లాగ్ మళ్ళీ ఇంకో అరగంట వేస్ట్ దానికి ఇప్పుడు టూ కి అన్నారనుకో ఖచ్చితంగా టూ ఫిఫ్టీన్ టూ ట్వంటీ అయితుంది
హ్మ్ అవును టూ థర్టీ అ టూ థర్టీ ను టూ ఫార్టీ అయితుంది ఇదే పంచాయతీ బా
ఏం చెప్పిస్తాన్నారు మీకు ట్రైనింగ్ లో ఇప్పుడు
ఈ రోజు మాంగుడివిలో ఏమేం చెప్తున్నారంటే అవి కమెంట్స్ అన్ని చెప్ నవే పుష్షు పాపు పుల్లు పుల్లాలు ఇన్సట్ ఇన్సెట్ మళ్ళీ సెట్ అప్డేట్ ఇవన్నీ ఎట్లా చేస్త త అప్డేట్ మిని
అయితే స్క్యూల్ అయిపోయిందా మీకు
ఎస్పిఎల్ అయిపోయిందివే
ఊహూ ఎస్క్యూల్ కూడా ఈజీనే కదా
ఒకటే ఇంచు మించు అంతేలే ఈ రోజు మధ్య మ ఏం చేప్పపిస్తారు నాకు తెలిసి అది లింక్ చేయించేది ఏమైనా చేపిస్తారేమో బ్యాక్ ఎండ్ లో పోస్ట్ మ్యాన్ది
హ్మ్
హ్మ్ మరి ఏమో తెలీదు పోస్ట్ మ్యాన్ ఫ్రంట్ ఎండ్ లేకుండానే బ్యాక్ ఎండ్ లో కోడ్ రన్ చేస్తాం
టెస్టింగ్కే పోస్ట్ మాన్ పడింది
అవును
మీకు ఈ సైడ్ కదా ఇంట్రెస్ట్ మీరు కోర్ సైడ్ కదా ఎందుకు పైథాన్ తీసుకు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్
మీము మా కాలేజ్ లో ప్లేస్మెంట్స్ కోర్వి రా ఐవే కంపెనీస్ అన్ని డిసెంబర్ లోప లోస్ స్తాయి అందుకనే ఇంకా సర్లే ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలి కదా అని ఫస్ట్ ఒక జాబ్ ఉంటే తర్వాత సంగతి తర్వాత అని ఐటీ నేర్చుకుంటే ఒకటి ఒకవేళ నీకు ఫోర్ కంపెనిస్ స్ వచ్చినా కూడా కోల్ కంపెనీస్ కూడా అటెండ్ అయ్యేది అట్లా పోయేది ఇట్లొస్తే ఇట్లా పోయేది ఏదిొచ్చినా వదులుకుండేదిలే అంతే ఏదో ఒకటి తెచ్చుకోవాలా ఇప్పుడు తక్కువ ప్యాకేజ్ అయిన లే ఎక్కువ ఎక్కువ ఎట్లాగో రాదులే ఒకే అ ఆ ఏదో ఒకటి తెచ్చసుకోవాలివి అంతే
అయితే ఇప్పుడు ఏ ఎన్ని రోజులు అయితే ఇంకా ఈ కోర్స్ మీకు
ఎన్నో జూన్ టు జూలై ట్టువెల్్ వరకు అన్నారు వే తెలువదు మరి లాస్ట్ మ మాక్ తెలిసి మ మా ఫ్రెండ్స్ వాళ్ళకైతే లాస్ట్ వన్ వీక్ జర్న్ ఎఐ చెప్తాము అని అన్నారం టా అ ఇంకా వాళ్ళకి చెప్తారంటే ఇంకా ట్రైనింగ్ అందరు ఒక కాబట్టి మాకు కూడా చెప్పోచ్చు ఏమో లాస్ట్ వీక్ తెల్వాద్ వే
అవునా మాకు కూడా జూలై సగం వరకు అన్నారు అంటే జూలై ఫిఫ్టీన్త్ లోపు అయిపోతది ఎం పయిన సేమ్ ఎక్జామ్స్ బారాసావా
ఆ అది ఎగ్జామ్స్ దాని గురించి అడిగొద్దులేవే వర్స్ట్ అంటే ద వోస్ట్ సేమ్ అంటే అదేవే అ ఏం చదివిందిలే ఊరికే తిరుక్కున్నావే బాగా ఎంజాయ్ చేస్తున్నాము
మ్ మేము అంతే ఈ త్రీ టు బాగా ఎంజాయ్ చేసినాం
మ్
ఎంజాయ్ ఏమో గానీ మా ఫ్రెండ్స్ ఒక పెద్ద గ్యాంగ్ ఉంది లే వాళ్ళంతా ఎటేటో అయిపోయినారు
తలతిక్క సేమైపోయింద
ఆ
మ్ మీ సిక్్రూమ్లు ఆ
ఇప్పుడు కొంచెం పర్లా మొన్న దానికి అందరు డీస్కస్ చేసుకొని ప్రాబ్లం కొంచెం ఏదో తగ్గించుకొని ఒకరోకరు మాట్లాడుకుంటాన్నారు
మీ సిక్్రూమ్ లో ఎవరేవరు ఉన్నారు
అందరు ఇక్కడ వర్కర్సే ఉన్నారు నేను నా ఫ్రెండే ఉన్నామి
బైటికి రావచ్చు కదా
మ్ బయట ఏమీ నార్మల్ గానే ఉంటుంది ఈ పాప ఒకటే ఉంటుంది కదా కని
మ్ హు ఓకే ఇంకేంటిే ఎవరు అక్కడ అంత గట్టిగా మాట్లాడుతున్నారు
అదే ఆంటీ వాళ్ళు వర్కర్స్ అని చెపుతా కదా వాళ్ళు
ఆహా ఓకే ఓకే
ఇంకా వాళ్ళు నార్మల్ గ అట్నే మాట్లాడుతారు కదా
మ్
ఇంకా వాళ్ళకి ఇప్పుడే టైం దొరుకుతది తినేసి అంత వాకీల్ అదే కాలేజ్ అ త క్లీన్ చేసి ఇప్పుడ వచ్చి కూర్చుంటారు మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఈవినింగ్ అంతా
ఉమ్
ఉ అనం కాలజ్స్ అప్పుడే హ వేరే అమ్మాయి అడిగింది మీ కాలేజ్ కి అంటే కొత్త జాయిన్ అడ్మి మిషన్స్కి ఆ పిల్లకి ఏందేందో సోద్ జెప్పిన అయ్యో అనవసరంగా చెప్పినే కాలేజ్ గురించి అంత బాగా అనుకుంటి బానే ఉంటుంది మా కాలేజు ఏదో పెద్దగా ఉంటుంది బాగా ఆడుకునేకుంటుంది గేమ్స్ ఆడు అదే గేమ్స్
ఆ
స్పోర్ట్స్ ఇంకా అన్ని యాక్టివిటీస్ ఉంటాయి సదువు తప్ప
మా దాంట్లో కూడా అంతేవె సేమ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువ
మా క్లాసోలింగ సదువు ఏదైనా పార్టసిపేట్ జయాండ్రా హక తోను ఆ సెమినార్స్ వెబినార్స్ అంటే అవేం చేయరు మీగత ఉంటాయి నాన్ టెక్నికల్ అట్లాంటి వాటికల్లా చేస్తాం కావాలంటే అంటారు అది కూడా ఏదో ఒకటి చేయాలా రిజిస్టర్ అవ్వాలంటే నాన్ టెక్నికల్ చేస్తారు అంతేగాని దాని నాన్ టెక్నికల్ టెక్నిక దేనికి చేయరు నార్మల్ గా కన్ఫర్మ్ అయితేనే చేస్తారు
అవున్లే బా మీ ఫ్రెండ్ కనపడ్న్నాడువె కింద ఉన్నాడు మీ ఫ్రెండ్
మీ ఫ్రెండ్సే అంటారు వాళ్ళంతా
ఎల్లి ఫ్రెండ్స్
ఉమ్ నిన్న మాట్లాడిచ్చినాడా
ఆ ఆ అదే హైటైనావా
ఆ అంతే మళ్ళా మళ్ళా లోపల క్లాస్ లో మాట్లాడిచ్చన్నది బయట గాదు లోపల్ క్లాస్ లో ఏం అనుకుచ్చినవే అన్ న్న అడిగ అడ ప్లేస్ లేదు ఇంక అందుకే ఎడుకొచ్చిందంటే ఓ అన్కంఫర్టబుల్ అక్కడ అన్నాడు
అ
ఇంకా పక్కనే ఇంకో పిల్లోడు శరణ్ అన్నాడు ఆ పిల్లోడు కూడా మాట్లాడిచ్చినాడు
హుం
నమస్తే చెప్పిననా ఏం చాల్ రోజులకు మాట్లాడుతున్నావే అన్నా
ఆ
నువ్వు కూడా ఇప్పుడే కద మాట్లాడుతున్నావు అన్నాడు సరిపోయా వాళ్ళు మాట్లాడతారని మేము మేము మాట్లాడతామని వాళ్ళు లాస్ట్ కి ఎవరు మాట్లాడుకోపో సైలెంట్గా ఉన్నాం ఏం చేస్తున్నావ్ బయట ఒకటే
బయట ఏం చేయట్లేదువే అందరూ వచ్చిపోయే వాళ్లని చూసుకుంటా ఉన్నా
ఎవరు నచ్చలే సైట్ ఏసేకి
ఎవరు నచ్చలా వే గాలేస్తుంది వేడి అయితుంది ఎట్లనో
ఉమ్ మీ సియార్ అంటంటాడు గదా పెద్దోడు
వాడికేంపనిలే ఏ ఆ అంత సోదిలేవే పాపం మంచ్ చోడా అబ్బాయి ఫ్రెండ్, ఫ్రెండ్ కూడా కాదే వాడు ఎవరో కూడా తెల్దు నాకు. సోద్ సోద్ చేస్తడు, ఈ సి ఆర్ ఐతే
వాడు సెకండ్ బ్యాచ్ కదా, అంటే పరిచయం కూడా లేదా వాడ్
ఒక్కసారి కూడా మాట్లాడలేదు వే నేను
మరి ఇప్పుడు అవేవో కాయలు అడిగితే తెచ్చి ఇచ్చినాడే ఒక్కసారి కూడా మాట్లాడకుండా.
వే అంతే అంటే సీ ఆర్ నీ అడిగిన, ఆ పిల్లోన్నీ కూడా అడగలేదు వే, ఆ పిల్లోడు ఇచ్చినాడు. ఇంగ వీళ్ళు దాన్ని ఓ అని లేపుతాన్నరు అట్లనే ఆ సరిపోయినారు వే తింన్నీ జావ వాళ్లంతా మా క్లా మా కాలేజీలో ఎల్పో తన బ్యాగ్ తగిలిచుకొని, ఉమ్ అమ్మో నేను మాట్లాడిన
అవును
హా వాళ్లకి ఉంది ఆ కి జూనియర్స్ కి ఎగ్జామ్స్ జరుగుతున్నట్లున్నాయి వే ల్యాబ్స్ ఆ మరి ఎవరు వాళ్ళు?
ఇం సేపు ఏమో నాకు తెలిదు కాని, అప్పుడే నేను లంచ్ లో మా అక్క ఒక అక్కని కలిసా, ఆ అక్క చెప్పింది ఏం ఎగ్జామ్ అక్క అంటే సేమ్ ఎక్స్టర్నల్ ల్యాబ్స్ రా అని చెప్పింది
ఉహు
అట్లా ఎం టెక్ వాల్కు జరుగుతాంది అని అన్
ఆహా లేదు వే వీళ్లు ఫిజిక్స్ ల్యాబ్ ఉండే ఈ ఫస్ట్ ఆళ్లకి కే కదా ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్స్ ఉండేది. ఆ వీళ్ళకే
ఉమ్
ఉమ్
ఇంకా మల్ల ఆ అంతే జరుగుతన్నాది ఆ ఇంగ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ఇంకా ఎంటెక్ వాళ్ళకి
ఉహు
బాసల్లగా పడుకోన్న మీడ
మీ పని బాగుంది. చల్లగా పడుకున్నారు, మ నేనైతే బయ ట నుంచొని ఉన్నా, ఉందివే
ఉమ్ నువ్వు మళ్ళీ ఎళ్లి పడుకో అమ్మ సిక్ రూమ్ లో
పోతావే ఇప్పుడు పోయి పో పడుకుంటా, కొద్దిసేపు ఉన్నాక నీతో మాట్లాడేసి మళ్లీ పడుకుంటా.
ఉమ్ మీకు టూ థర్టీకె కదా స్టార్ట్, టైమ్ ఎంత ఇప్పుడు?
టూ థర్టీకి లేవే ఇప్పుడే కాదు కదా. మాకు గ్రూప్ లో మెసేజ్ పెట్టినారు వే, ట్రైనింగ్ విల్ స్టార్ట్ అట్ టూ థర్టీ అని.
ఆహా అట్లయితే ఇన్ఫర్మేషన్ అట్ల ఇస్తా అంటే బాగుంటుంది.
చెప్పింటే బావుండిండి గదీ
ఆ పాపం పీజీలో ఉండే వాళ్ళంత హడావిడ పడుగొట్టుకొనొచుంటారు
ఆ సోది మోకాలు నీ దగ్గర ఏంటో సౌండ్లు ఒస్తున్నాయివె
అదే చెప్న గదా ఈ ఆంటీ వాళ్ళు ఫోన్ ఫోన్
ఊ
యేముంది లే వాళ్ళకీ ఉమ్
ఇంకేమ్ వే
ఇంకా అంటే ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ ఒస్తయేమో అని భయం
ఏం జూస్ కుంటావే నేనైతే ఎగ్జామ్ రిజల్ట్స్ చూసుకోలేదంటే చూస్ చెప్తారు చూసుకోపోయినా గూడా మా రూం వాళ్ళు ఊరుకుంటరు వాళ్ళ ల్లే చూస్తారూ
లాస్ట్ టైం అయితే మరీ కొమడీ నేనూ అసలూ ఇంట్లో ఉన్నానా రిజల్ట్స్ ఒచ్చినాయని గూడ తెలీదు నేను నా ఫ్రెండ్ కి నార్మల్ గా కాల్ చేశ్నను.
ఆ పాపకు ఫోన్ చేసి మాట్లాడతాంటే ఎంత రిజల్ట్ అని అడుగుతుంది ఏం రిజల్టే ఎప్పుడోచ్చిందే అంటే ఎప్పుడో పొద్దునొచ్చినయ్ నువ్ ఇంకా చూసుకోలేదా అని తిట్టీ ఇంగా అప్పుడోపన్ జేసుకొన్ చూష్ణ
ఆహా నువ్వే ఒక పాట పాడొచ్చు కదా ఒక పాట బ
పాట ఏం పాట
ఏదో ఒక పాడ్వే జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూ పుమా
ఇది ఇప్పుడెందుకా పాట గుర్తొచ్చింది నీకూ
నాకు పాటంటే ఏం గు గుర్తొస్తుంది తెలుసా మొన్న క్లాస్ లో పరువు పోయింది మా సార్ పిలిచి పాట పాడమ న్నాడు
ఆ
నాతో పాటు ఇంకా ఇద్దరు పిల్లవాల్లనీ లేపిచ్చినాడూ. ఇంగా నేను ఏదన్నా పాడగలుతా వాళ్ళు వాళ్ళ కి ఒచ్చింది గదా నేను ఇంక వాళ్ళతో పాటు పాడలా వాల్లేం ముగ్గురం స్టార్ట్ జేసినాము మళ్ళా ఒక పాప